ఫ్రీగానే ఉన్నారా
నమస్కారం ఔనండి ఎప్పుడే జి తాగి కూర్చున్నాను చెప్పండి.
టీవీలో పాత పాటలు వస్సుంటే వింటున్నాను.
ఔనా, పాత పాటలున్న మాధుర్యమే వేరు కదా.
నిజమె అప్పట్లో మనకు వినోదం అంటే ప్రధానంగా రేడియో వదా.
అబ్బో రేడియో అంటే అప్పట్లో అదొక ప్రాణంగ దాచుకునే వారు
ఉదయాన్నే ఆ భక్తి రంజని పాటలు వార్తలు గుర్తున్నాయా
గుర్తులేక ఏంటి ఆ వార్తలు చదివే తీరు ఆ స్పష్టమైన ఉచ్చారణ ఎంత బావుండేదో
మరి ఆ కార్మిక లోకం లేదా రైతు లోకం కార
అవును కొలం పనులో ఉండి కూడా అందరూ ఆ రేడియో ముచ్చట్లు వినేవారు
ఇక బుధవారం వస్తే చాలు ఆ సినిమా పాటలు ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూపులు
నిజమే ఆ పాటలు రికార్డు చేసుకోవడానికి టేప్ రికార్డ్స్ కూడా ఉండేవి కావు అప్పట్లో
ఇప్పుడు ఫోన్ లో ఒక్క సెకండ్ లో ఏ పాట కావాలన్నా వచ్చేస్తుంది
అవును కానీ అప్పుడు ఆ రేడియో కోసం విచారంలో ఉండే ఆనందం ఇప్పుడు
మరి ఆ సినిమా ముచ్చట్లు గుర్తున్నాయా
గుర్తున్నాయి మండే వస్త అే చాలు ఊరంతా ఎట్లా బండి మీద సినిమాకి వెళ్లేే వాళ్ళం కదా
టెంట్ సినిమా అండి కింద ఇష్టం క్కలు కూర్చొని ఆ సినిమా చూడటం ఒక వేడుక
అవును ఆ ప్రొజెక్టర్ వెళతురు ఆ రీల్ మార్ల్చేటప్పుడు వచ్చే విరామం
ఇప్పుడు అన్నిీ ఏసీ థియేటర్లు మల్టీప్లెక్స్ లు వచ్చేసాయి
నిజమే కానియి అ ఇసుకలో కూర్చుని తిన్న వేరుశనగ పప్పుల రుచి మప్పుడు రాదు
మరి అప్పట్లో సినిమా పోస్టర్లు వీధుల వెంట అంటించేవారు కదా
అవునవును ఆ పోస్టర్ చూసి సినిమా ఎట్లుంటుందో ఊహించుకునే వాళ్ళం
ఇప్పుడు ట్రైలర్లు టీజర్లు అన్నిీ ఫోన్లోనే వచ్చేస్తున్నాయి
దాని వల్ల ఆ తపోయింది అన్నిీ ము నేలిచిపోతుంది
మరి ఆ బొమ్మల రామాయణం మహాభారతం సినిమాలు గుర్తున్నాయా
అమ్మ ఆ సినిమాలకు జనం తండాలు తడా పెట్టేవారు థియేటర్ లో
నిజమే ఆ నటులను చూస్తే సాక్షాత్ దేవుళ్లే దిగి వచ్చినారు అనుకునేవారు
ఇప్పుడు సినిమాలు అంటే విలువల కంటే గ్రాఫిక్స్క్కువ
ఆవును కథ కంటే కటౌట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు
మరి ఆ కాల ప కష్టంగా ఉండేదో కదా
నిజం చెప్పారు ఇక్కడ అసభ్యత లేకుండా హాయిగా నవ్వుకునే వాళ్ళం
ఇప్పుడు కామెడీ పేరుతో చాలా ఇబ్బంది రమైన మాటలు వినాల్సి వస్తుంది
పాత సినిమాలను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
నిజమేనండి పాతే ఎప్పుడో బంగారం మనం సంస్కృతి అ తుల్లోనే ఉంటుంది
అందుకే పాత సినిమాలని మళ్ళీ మళ్ళీ చూడాలన్పిస్తుంది
అబ్బో ఆ పచ్చని పొలాలు అదొక స్వర్గం
అవునండి ఇందాక వినోదం గురించి మాట్లాడుకున్నాం కదా మన ఊరి వాతావరణం గుర్తొచ్చిందా
అవును ఆ బదులు సిమెంట్ బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి కదా
నిజమే ఇప్పుడు ఊళ్ళన్నీ పట్టణాల్లా మారిపోతున్నా
గుర్తులేక ఏంతిగ ఆ ఊర్లో ఏ విశేషం ఉన్నా అక్కడే చర్చలు జరిగేవి
మరి ఆ రచ్చబండ ముచ్చట్లు గుర్తున్నాయా
గుర్తులేక ఏంటి యవున్ టో ఏ విది ఏ విశేషం ఉన్నా అక్కడే చర్ చ్చలు జరిగేవి కదా
ఊ అవును ఇప్పుడు అందరూ ఇంట్లోనే కూర్చుని ఫోన్లు చూస్తున్నారు
నలుగురు కలిసి ఆత్మీయత తగ్గిపోయింది కదా ఈ ఫోన్ల వల్ల
హూ అవును ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉండి బయటికి రావడం లేదు
వామ్మో ఆ చల్లటి నీళ్ళు తాగితే వచ్చే తృప్తి జు నీళ్ళలో రాదు
ఊ మీతో మాట్లాడుతుంటే మళ్ళీ మా ఊరికి వెళ్ళి వచ్చినట్లు ఉంది
నాక్కూడా అలానే ఉందండి సరి ఇంకా చెప్పండి ఇంకా ఊరు విశేషాలు
ఆ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
ప్రస్తుతానిక అైతే అందరుూ బాన్నారండి తమ్ముడు జాబ్ చేస్తున్నాడు నేను ప్రస్తుతం ప్రిపరేషన్ లో ఉన్నాను
మీ నాన్నగారు ఇంకా వ్యవసాయం చేస్తున్నారా అండి
సొంతంగా బోర్వెల్స్ లేకపోవడం ద్వారా మా నాన్న వేరొక పని చేస్తున్నారు మరి మీ ఫ మీ నాన్న
మా నాన్నగారు కూడా వ్యవసాయం మానేశారండి, ప్రస్తుతానికి ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు.
అవునా ఇంకేని మీ చెల్లెలు మీ అక్కలు ఏం చేస్తున్నారు
అందరు బాగున్నారండి ప్రస్తుతానికి అందరు చదువుకుంటున్నారు
అవును మంచి న్యూస్ విన్నాను మీ అత్త గారికిచ్చారని నిజమేనా
ఆ అవును మా రెండో అక్కాయికి మొన్ననే బాబు పుట్టాడు
వుణడు మధ ఇప్పు
బాబు చాలా అందంగా ఉన్నాడు మొన్ననే నామకరణం ఫంక్షన్ కూడా అయిపోయింది అందరు చుట్టాల అందరు వచ్చారు చాలా సందడిగా జరిగింది ఫంక్షన్ కూడా
ఆ చిన్నతనంతోనే ఆడుకుంటారా ఆడుకునేటప్పుడు వచ్చే ఫీలింగే వేరు కదా
అవునవును చిన్న పిల్లలు చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా ఉంటారు, వాళ్ళని చూస్తు ఉంటే అసలు అన్ని కష్టాలు మర్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది.
మ్ అవునండి నాగూడా ఎక్స్పీరియన్స్ ంది ఎందుకంటే మాకు అక్కకు కూడా ఇద్దరు పిల్లలు ఆ రెండు విషయాలలో నేన్ చాలాక్స్ ఎక్స్పీయన్ చేసా ఇవన్నీ
ఒక చిన్న పిల్లల దగ్గరనే మనం అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతాం
అవును ఈ పరీక్షలు ఒత్తిడిలు బాధలు జాబ్ టెన్షన్స్ ఏవి ఉండవు చిన్న పిల్లల దగ్గర ఉన్నప్పుడు
అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది రోజు కనీసం పది నిమిషాలయినా పిల్లల దగ్గర ఆడుకోవాలని
అందుకే అంటారు కదా పిల్లలు దేవులుతో సమానమాని
వాళ్ళకి కల్మషం ఏమి ఉండవు కదా వాళ్ళకి ఏం అనిపిస్తే అదే చేస్తారు
ఉ అవునండి వాళ్ళని మంచిగా చూసుకున్న చూసుకునే దాంట్లో వచ్చే ఆనందమే వేరు
ఇంకా వాళ్ళ తల్లికైతే అసలు క్షణం తీరిక ఉండదు ఎప్పుడు బాబుని వెంట పెట్టుకొని తిరగడమే ఉంటుంది
అందుకే అంటారు కదా సమాజంలో అమ్మ అమ్మ అమ్మ రోల్ అనేది ఒక వర్షన్ లో తీయలేనంది
అంతే కదండి మరి పొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు బాబుని అన్ని పనులు చూసుకుంటూ ఉండాలి వాళ్ళకు కూడా అలసట అనిపిస్తూ ఉంటుంది
మరి ఏనండి ఇప్పుడు వచ్చే ఉగాదికి వెళ్తున్నారా మరి ఇంటికి
చూడాలండి ఇంకా ఆలోచించాలి నాకు కూడా అనిపిస్తుంది మళ్ళీ మా ఊరికి వెళ్ళాలని
ఉగాది అంటే మన తెలుగు క్యాలండర్ లో వచ్చే ఫస్ట్ ఫస్ట్ పండుగ కదా మనం తప్పకుండా వె
సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మనకి తెలుగు వాళ్ళకి ఉగాదే కొత్త సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళి అందరితో సరదగా జరుపుకోవాలి
ఉగాది పండుగ రోజు వచ్చే ఫీలింగే వేరండి మా పొద్దు పొద్దున్న లేచ
ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం ట్రామ్ వరకు ఊరంతా సందడి సందడిగా ఉంటుంది
అవునవును పచ్చళ్ళ బొబ్బట్లు
హ జీవితంలో కూడా జీవితంలో కూడా పచ్చర్లలాగా ఏడు రుచులు షెడ్ రుచులు అన్నట్టు జీవితం కూడా అలానే ఉంటుంది
అవును మీకు తెలుసా అండి ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ అంత
అవును ఆ లేదండి నేను ఎప్పుడు ఇ ఇట్లా అయితే చెయ్యలేదు మా అక్కయ్య వాళ్ళు చేస్తూ ఉంటారు చూసాను. అన్నీ రకాల తీపి చేదో ఇలా వేస్తూ ఉంటారు మీకు తెలుసా అండి
తెలుస అండి నేనే కదా మార్నింగ్ వెళ్ళి అన్నీ తీసుకొస్తాను మా డాడీ చెప్తే మా నాన్నగారు చాలా బ చేస్తాడు టే
అవునా అండి నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను మన తెలుగు విషయాలు తెలుసుకోవడం మనకు ఎంతయినా అవసరం కదా
ఏ పండుగకు వెళ్ళకుండా ఈ ఉగాదికియితే తప్పకుండా నేను ఇంటికి వెళ్తాను ఆ రుచి అ చాలా బాగుంటది
అవునండి అవునండి ఒకసారి నాకు కూడా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఎలా చెయ్యాలో ఈసారి నేను కూడా ప్రయత్నిస్తాను ఇంటికి వెళ్ళినప్పుడు
సరే అండి నేను కలిసినప్పుడు చెప్తాను ఇంకా మరి మీ టెన్త్ క్లాస్ మేడ్స్ ని కలిసే ఛాన్స్ ఉందా ఈసారి వెళ్లినప్పుడు
చూడాలండి అంటే స్నేహితులుందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నట్టున్నారు. ఎవరు సరిగ్గా కాంటాక్ట్ లో కూడా లేరు. ఇంటికి వెళ్తే అందరు కనిపిస్తారు మాట్లాడొచ్చు
నేను కూడా ఒక సంవత్సరం అయితుందండి మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ను కలిసి చానా మిస్ అవుతున్నాను ఇంటికెళ్ళినప్పుడు అందరితోనూ ఒక చిన్న గ్యాదరింగ్ లాగా చేసుకోవాలి పండుగ టైం లో
అవునండి ఎంతయినా మన బాల్యం మొత్ మొత్తం వాళ్ళతోనే గడిచింది కాబట్టి ఇప్పుడు సరిగ్గా కలవలేకపోవడం అట్లా జరుగుతుంటే మిస్ అయిన ఫీలింగ్ వస్తది.
ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళందరూ ఒక ఒక పలానా డేటు రోజు కలుస్తున్నారు అప్పుడే రోజు
అవునండి మా స్నేహితులు కూడా ఎప్పటి నుండో అందరం కలుద్దాం కలుద్దాం అని మాట్లాడుకుంటున్నారు గానీ అది ఎందుకో అవ్వడం లేదు.
కాదు చిల్పి పనులు గుర్తు చేసుకుంటే మేము ప్రజెంట్ ఉన్న టెన్షన్స్ అన్నా కొన్ని మర్చిపోతం కదా
చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమర వేసుకోవచ్చు స్కూల్లో చేసిన అల్లరి పనులు అన్ని గుర్తు చేసుకోవచ్చు.
ఇంకా మాకేంటంటే లాభము నేను ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఒకటే ఊళ్ళో చదువుకోవడం ద్వారా నాకు ఆ ఫ్రెండ్స్ ఏ ఎక్కువ అయిపోయారు అందుకనే వాళ్ళని మిస్ అయితున్నా అనే ఫీలింగ్ వస్తున్నది.
అవునండి మీతో మాట్లాడుతుంటే మళ్ళీ మా ఊరికి వెళ్ళి వచ్చినట్టు ఉంది.
అవునా అండి ఈసారి తప్పకుండా వెళ్ళినప్పుడు పొద్దునే కలవండి మళ్ళీ మళ్ళీ తినాలి. అదే తిన్నా
అలాగే అండి మంచి జ్ఞాపకాలను గుర్తు చేశారు ధన్యవాదాలు.
మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని కలిసి మంచి ఛాన్స్ మంచి అనుభవా హలో మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారని కోరు
నమస్కారం ధన్యవాద
ఇంకా
సరేనండి నేను మీకు మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను
ఓకే అండి ధన్యవాద